హాయ్ అండి ఏం చేస్తున్నారు
ఏముందండి ఏం లేదు ఖాళీగా కూర్చున్నా మీరేం చేస్తున్నారు
అండి మూవిల్ టీ వి చూస్తున్నాం
అవునా ఏం మూవీ అండి
విరూపాక్ష వస్తుందండి జెమినీ లో
అవునా బావుంటది
చూశారా అండి మీరు ఇదో దుకి
శానండి ఇంతకు ముందు మా ఇంటి ముందు ఒక అమ్మాయి చెప్పింది బావుంటది చూడండి అనన్ టేం చూశాను క టూ టూ త్రీ టైమ్స్ చూశాను మీరెన్నిసార్లు చూశారండి
నేను కూడా అంత అండి ఫస్ట్ టైము మొబైల్లో చూశానండి చాలా భయంకరంగా ఉమ్మ్ ఇట్లుంటది అస సలు భలేగుంటది తర్వాత ఇంకా టీ వీ లో ఎప్పుడో చూస్తానండి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అన్పిస్తదనేసి
అవునవును ఇంట్రెస్టింగ్ ఉన్న మూవీస్ ఇంకా చూడాలనిపిస్
ఉమ్మ్ అసలు అది ఎట్ల యం మం అం అది హీరోయిన్ ఏ చేస్తుంది అని అనడానికి లేకుండా చేస్తది అసలు
ఆ ఏ ఆనవాళ్ళు లేకుండా చేసుకుంటది చేస్తుది అసలు ఏ మాత్రం డౌట్ రాకుండా
అవునసలు ఏంటి అసలు హీరోయిన్ ఏ విలానా అన్నట్టు అనిపిస్తది
ఉమ్మ్ అవును అక్కడ కాలువ దాటి పోవద్దు అని అంటారు
ఉమ్మ్ కట్టుబంధనం ఊరిని కట్టుబంధనం చేస్తారు
ఉమ్మ్ కట్టుబంధనం చేసినప్పుడు పోవద్దు అని అంటే వాళ్ళిద్దర్స్ వాళ్ళిద్దరు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ లవర్ లవ్ చేసుకుంటరు కదా
ఉమ్మ్ అదే వాళ్ళ అన్నయ్యే
ఉమ్మ్ వాళ్ళన్నయ వాళ్ళు బయటికెళ్ళిపోతరు ఆమె అక్కడ ఆ గోత్
ఉ కాదండి అలా కాదు ఊర్లో చి ఒక్కన్ నాయని బయటికి తీసుకొస్తే ఆ కట్టుబంధనం అనేది పని చెయ్యదు అప్పుడు ఆ అప్పుడు వీళ్ళక్ వేరే దారి లేదు కదా అల్ ఆ ఇప్పుడు ఈ ప్రేమ పేరుతోనే ఆ ఒక ఊర్లో మనిషి కదా కమ్మయి అ అమ్మాయిన్ ఫస్ట్ తులవు ప్రేమా అనికి బయటికి తీసుకొస్తే అయిపోతది కట్టుబంధనం
అవును అంటే ఆ ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఇప్పుడు ఈ హీరోయిన్ ఉ ది కదా వాళ్ళ అన్నయ్య మీద ప్రభావం పడ్డది అనమాట ఫస్ట్
ఉమ్మ్ వాళ్ళ అన్నయ్య ఇట్ల్ ఇగ తననీ
ఉమ్ బలేగా జనిపోతర్ కదా ట్రైన్ యాక్సిడెంట్ గా అయితది వాళ్ళు ఇద్దరు కలుసుకుంటరు ట్రైన్ యాక్సిడెంట్ గా గానే మళ్ళీ ఇ తిన్ చుస్ తద్గస అంటే ఆ మెయిన్ పాయింట్ ఏందనంటే వాళ్ళు చనిపోతారు కదా ఆ చనిపోవడాన్ని ఫస్ట్ టు చూసిన వారికె ఈ ఆ ప్రభావం అనేది ఎఫెక్ట్ పడుతన్మాట ఫస్ట్ ఎఫెక్ట్ మళ్ళీ రెండోసారి మడోసారి జుష్ నా వ్యక్తులక్ ఏం పడదు మొదట చూసిన వ్యక్తికే అ ప్రభావ ఆ వాళ్ళ మీద ఉన్న ఏదైతే ఉంటందో అది వీళ్ళకి ఒస్
ఉమ్ అయితే వాళ్ళ అన్నయ్య ఎందుకు జన్ పోతాడంటే దన తన ఆత్ ఆత్మబలం కూడా తన చెల్లి ఇప్పుడు హీరోయిన్ కిస్తే ఇంక ఎక్కువ ఊర్ మొత్ త్తం నాశనం అవ్ అవ్వాలనే చూస్తారు కదా వాళ్ళు ఆ ప్రభావం ఆ ఆత్మబలం తినకిస్తే ఇంక ఎక్కువ అయితది తన బలం అనేసి వాడు చనిపోతడ్ అన్నట్టు
ఉమ్ అవును చనిపోయినాంక ఇగ ఇ
మళ్ళా ఇంకో ఆ ఇంకో రీజన్ ఏంటంటే. ఫస్ట్ వాడు చనిపోయినప్పుడు చూసిన ఒళ్ళు ఒక్కొక్కరు అంతరించిపోతరు కదా. ప్రజలు కుడ ఒక్కొక్కరిని చూస్తూ. ఇప్పుడు హీరో హీరోయిన్ చన్పోతది వాడిని చూసింది చచ్చిపోత అంటే ఆ లవ్ చేసిన అమ్మాయి గూడా చూస్తే ఆమె చచ్చిపోతుంది ఆమెను చూసినోడు ఇంకోడు ఆయన
ఆ అదే ఇప్పుడు ఇంగ మళ్ళీ ఆమె చూస్తది కదా చూసి మళ్ళీ రిట్ ట్టన్ వస్తుంటే ఆమె అనలోవడి చనిపోతది గోతులొబడి జనిపోతది తేనటిగలన్నీ ఆ తేన కందిరిగలన్నీ కుట్టి మొత్తం స్మెల్ వస్తా అంటే ఒక పాల వ్యాపారి అనుకుంటే సైకిల్ మీద అటు అటు నుండి వెళ్తుంటే ఏదో స్మెల్ వచ్చినట్టు అనిపిస్తది ఆ చూడగా ఏమో ఇగ అత్ అతను మళ్ళ ఆ చూసి స్మెల్ వొ చ్చిందని అందరికి ఇన్ఫ ర్మేషన్ ఇస్ త్తడు అట్లనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినంక మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళందరూ అక్కడికి ఎళ్ళి ఆమెను తీసుకొస్తారు తీసుకొచ్చినంక ఈయనే ఎవరో దయ్యమో ఏదో వచ్చిందని ఆ ఈయనే గొంతు గోసుకొని చచ్చిపోతాడు ఊమ్ ఇంకా అసలు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటది ఫస్ట్ టైమ్ చూస్తేనయితే భయం ఎస్
అవునండి అసలు క్షుద్ర పూజలు అవి ఇవి అనేసి కాకపోతే అది నిజంగానే అనుకున్నాము వాళ్ళ నాన్న ఊరు ని మోసం చేస్తున్నాడని ఊరు ప్రజలం అను
అనుకున్నారు అనుకొని ఇట్లా జెషిల్లు ఊమ్ కానీ అ ది గాదు ఏంటంటే వాళ్ళ మా వాళ్ళ వాళ్ళ అమ్మ ఉంటది కదా వాళ్ళ అమ్మ బతికే అవకాశం ఉంటదేమో అన్న ఆలోచనతోని చని పోయిన బాడీస్ తోనే చె వీళ్ళు ప్రయోగాలు చేస్ తె వీళ్ళే చంపేస్తున్నారేమో అనుకొని ఊరు ప్రజలు అనుకున్నారు
అవును అట్లా అనుకున్నారు గాని అది నిజం గాదు వి వి వీళ్ళు
దా లోపల ఆ వాళ్ళ ఇంటిలో పల్నే జేస్తారు
అవును సర్పంచ్ చేస్తున్నాడేమో అనుకుంటారు కొందరు ఊమ్ అసలు బాగా సర్చ్ చేస్తాడు వెతుకుతా ఉంటాడు హీరోగాడు
ఎంత చేసినా దొరకనే దొరకదు అసలు చాలా మట్టుకు
దోయ్ ఇట్లా హీరోయిన్ చేస్తుంది అనేసి
అది కూడా లాస్ట్ కి అక్కడ ఆ చెట్టు కింద జేస్తారు కదా
ఊమ్
ఆ చెట్టు కింద చేసినప్పుడు వాళ్ళకు ఆ ఆ హీరోకి అనేది తన మీద డౌట్ ఆ అంటే ఆ ఆ కన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అయిపోతది. దన్మాట
అవును ఫోటో చూస్తడు అన్నట్టు
ఉమ్ ఫోటో చూసేసరి ఆ కింద అన్ని వెతుకుతాడు కదా హా ఆ గృహ లోపలికి వెళ్తడు. అవన్నీ చూస్తా ఉంటాడు కదా బుక్స్ చదువుతాడు.
ఉ అయితే రవి రవి కదా వాడి పేరు రవి గాడు ఆ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వాడు చనిపోతాడు కదా అంటే వాడు వీళ్ళతో కలిసి దీంతో కలిసి చిన్నప్పుడు ఫోటో ఉంటది కదా అది చూసి ఇంకా డౌట్ వస్ వస్తది వాడికి
అదే ఆ డౌట్ వచ్చినప్పుడు ఇగ సర్చ్ అనేది సర్చ్ స్టార్ట్ చేస్తాడు
ఉమ్ అది మంత్రాలు నేర్చుకుంట అది వాళ్ళ అన్నయ్య నేర్పిస్తడు కానీ లాస్ట్ క్ చూడండి ఏదైనా ప్రేమ ముందు తగ్గిపోవల్సిందే హీరోయిన్ ను అంత శుద్ర పూజలు అవి ఇవి చేస్తూ కూడా హీరో గాడు నువ్వు నను నన్ను నిజంగా ప్రేమిస్తే
లొంగిపోవనంటే లొంగిపోతాడు.
ఆ లొంగిపోతా నీ ప్రేమకు నేను లొంగిపోతగాని
ఆనా నేను ఎన్ని రోజ ఆత్మ లొంగిపోదు. అనీషి అని అంటడు. అని అంటది హీరోయిన్
ఉ అంటది ఇగా
కోపం నాలో ఉన్న కోపం క్రోధం ఏదైతే ఉంటందో నాలో ఉన్న పగ ఏదైతే ఉంటందో అదైతే పోదు. నేను చనిపోతే తప్ప అదయితే పోదు అని హీరోయిన్ అంట అది హీరోతోని
తీస్తది పొడవమని
మ్ అనంటే ఇక నా వల్ల అయితే కాదు నేను బలి అయిపోతే నాతో పాటు ఆ అది కూడా ఆత్మ అనేది శాంతి శాంతి అయిపోతది గాని అని అంటే ఇంగ హీరో చంపేస్తాడు
అవును అసలు వామ్మో చాలా బావుంటదండి అసలు ఆ సినిమా ఇంకా రాక్షసుడు మూవీ చూసారా
రాక్షసుడు మూవీ విన్నాను ఒకొరు చెప్తాంటే విన్నాను కాగానీ అంత క్లియర్ గా నాకు తెలియదండి
చాలా బావుంటందండి
ఇప్పుడు మీరు వి రూపా క్ష మూవీ చెప్పారు కదా సేమ్ అలానే ఉంటుంది ఇంకొకటి కానిస్టేబుల్ కనక మని అది కూడా ఇంతే ఇట్లనే ఇప్పుడు ఈడ కట్టుబంధనం అని విరూపాక్షలో ఎట్లుందో అందులో గూడా అంతే అడవి గుట్ట ప్రాంతం అని ఒకటి ఉంటది అది దాటిపోవద్ద అన్నమాట అది దాటి దాటిపోతే ఆ ఏరియాలో అక్కడికి స్మాష్ అయిపోయినట్టే ఇక
ఉ... అదే అండి అయితే ఇప్పుడూ మనం ఊ పల్లెటూర్లలో ఆ బొడ్రాయి బొడ్రాయి వేస్తారు కదా
మ్
బుడ్రాయి వేసినప్పుడు కూడా ఊరిని ఒక రోజు నైట్
కట్టుబంధనం అని చేస్తారు అవును ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆ తెలుసు ఐడియా ఉంది ఇ ఇటు నుంచి అటు పోనియారు అటు నుంచి ఇటు రానియరు మళ్ళా బలిజలి బలి అంటారు ఆ బలి జల్లేదాక ఎవ్యరిని రానీయరు
మ్... అది జరుగుద్దండి నిజంగానే అ
నిజమే ఇప్పుడు మనము ఇప్పుడు ఈ మూవీనే ఎన్నో ఇక్కడ మనం రియల్ లైఫ్ లో చూసుకుంటే అది నిజమే కావచ్చు అనిపిస్తుంది స లేద అంటే ఏదైనా జరగాలనుకుంటే ఆ టైం లోనే మంచైనా చెడైనా ఆ టైమ్ లోనే జరుగుతున్నట్టున్నది
ఆ అవునండి అయితే ఇప్ ఇప్పుడు ముత్యాలమ్మ తల్లిని కూడా పెడతాం కదా బొడ్రాయి అప్పుడు ఆ అప్పుడు ఆ తల్లి మొ మొత్తం కావలా ఉంటదంట టైం ఊరికి మొత్తం అప్పుడు కట్టబంధనం చేస్తారు ఇక శక్ క్యూర్ గు ఉంచ్ ర్ ఒక్కనైట్ ఎందుకంటే బొడ్రాయి వస్తున్నాం కదా ఏదన్నా కీడు అలాంటివి ఏమన్నా ఉంటే ఊరికి తాకకుండా చేస్తారు ఇప్పుడు సినిమా లాగానే
ఆ అంటే ఇప్పుడు వేరే ఊరుకి కూడా ఇప్పుడు తాకాలంటే కొంచెం భయమే కదా వాళ్ళు కూడా రానియ కద ఫస్ట్ ఆఫ్ ఆల్
అవును
వాళ్ళు కూడా ఇప్పుడు మన మనకు మంచియైన చెడైనా మన ఊర్లో మనం జరుపు అవ్వాలి అని అనుకు కుంటము బయట వాళ్ళు మంచిగా అయినారానియర్ చెడుకైననా రానియారు బయటూరు నుంచి
అవును రానియరు అందుకే అది కట్టుబందనం అట్లా చేస్త తరు
ఉమ్
ఉమ్ కనీ చుట్ చుట్టాలు వచ్చి ఉంటారు కదా అండి ఆ
అంటే ముందు రోజే వచ్చి ఉంటారు కదా మనం ముందే చెప్పుకుంటాం కదా మనం ముందే చెప్పుకుంటాం కదా మరి ఇట్లా బొడ్రాయి చేస్తున్నారు ఇట్లా కట్టుబంధనం చేస్తారు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రావద్దు అని చెప్పుకుంటాం కదా అట్లా ఆ టైమ్ ల రారు అన్నట్టు వాళ్ళీగ
అవును
ఆ టైమ్ లో రారు కాకపోతే ఆ టైమింగ్ అయిపోయినాక నెక్స్ట్ వస్తారు వస్తారు కాని ఆ టైమింగ్ లో మాత్రం రారు. కానీ ఆ ఇప్పుడు బలి జల్లుతరు చూసిల్ల ఊరు పోలి మేర చుట్టు మొత్
ఆ
ఇప్పుడు ఊరు పోల మీర చుట్టూ చల్లినప్పుడు మాత్రం చాలా దుష్ట శక్తులు అయితేఏంది దైవశక్తులు అయితే ఏంది మాత్రం అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అప్పుడు పవర్ఫుల్స్ అని ఉంటాయి అప్పుడు
ఆ అవునండి ఈ అ అమావాస్యాలు ఆదివారం అమావాస్య యలు కూడా ఈ సినిమాలలో చెప్పినట్టే జరుగుతయండి.
ఉమ్ మనం ఏదో ఆ సైన్స్ను నమ్ముతాము అనుకుంటాం గాని సైన్స్ కొంత ఉంటది మళ్ళ ఇది కూడా కొంత ఉంటుందని మన పురాణాల ప్రకారం కూడా కొంత ఉంటది.
అదే మొత్తం ఈ ఈ ప్రకృతిలో అన్ని సహజమే
అంతే ఒక సైన్స్ ఖచ్చితమం అని చెప్పలేము ఇది పురాణాలే ఖచ్చితమని మనము నమ్మకాలే ఖచ్చితమే అని చెప్పలేము.
చెప్పలేము ఏది ఎప్పుడు జరిగేది తెలియదు ఇప్పుడు వాతావరణమే ఒక రోజు ఉండి ఒక రోజు చేంజ్ అయితుంది ఇంగ అవి
యా ఎందుకు గావు అవి గూడా అయి తనే ఉండె వాటికి కూడా ఆకలి ఆశ అనేది ఉం ఉంటాయి గదా
అవునండి కాకపోతే సైన్స్ పరంగా అయితే అసలు ఉంటాయా గివన్నీ ఇట్లా మారుతాయా అది ఇది అని కాదండి ఇప్పుడు నిజంగానే ఒక వేళ ఉంటే ఒక వ్యక్తిని ఒక ఇంకో వ్యక్తి చంపినప్పుడు ఆ వ్యక్తి చచ్చేదాకా వచ్చి దయమై పట్టొచ్చు కద అండి సినిమాల్ లాగా
అవును కానీ అది రియల్ కాదు
అది జరగట్లేదు అంటే లేను అన్నట్టే గద అండి
అదే నేను అన్నట్లేనా కొన్ని నమ్మొచ్చు కొని నమ్మక పోవచ్చు
ఊ
మనం అదే ఇప్పుడు సినిమాలో ఎట్లా చనిపోయిందో అట్లా మనకి రియల్ లైఫ్ లో కూడా జరుగుతే మనం గూడా నిజమే అనుకుంటాం కానీ అన్నీట్లలో జరగవు గదా
హ
ఇప్పుడు సరే అది చనిపోలే కానీ కట్టుబంధనం చేసినట్టు మనకి ఇక్కడ సినిమాలలో కూడా కట్టుబంధనం జేసిర్రు గదా
అవును
అట్లా కొన్ని జరగొచ్చు కొన్ని జరగకపోవచ్చు
అవునండి
ఓకే అండి ఓకే అండి